ఆ రండి హలో వినిపిస్తుందా హలో
ఆ వినిపిస్తుంది అండి చెప్పండి
ఆ ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి
ఏం చేయట్లేదండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస స్ప సాటర్డే స్పెషల్
ఏముందండి సాంబార్ అప్పడాలు మీరు మీరేం చేసినారు
అన్నం పప్పు అండి ఏం లేదు నార్మల్ సటర్డే కదా సో నో నాన్ వెజ్ అవునండి మీరు రూమ్ మీరు వర్క్ చేస్తున్న అన్నారు కదా పీజీ లో ఉంటారా రూమ్ లో ఉంటారా
రూమ్ లో ఉంటామండి అంటే లైక్ మేము ఒక త్రీ ఫోర్ ఫ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిపి టూ బిహెచ్ రూమ్ తీస్ కున్నాం
ఓకే
ఆ టూ టూ బిహెచ్క రూమ్ తీసుకున్నాము ఇంకా ఇంకా కుకింగ్ వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారండి ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు చేస్తారు మేము హెల్ప్ చేస్తే
అబ్బో
ఆ కుకింగ్ వచ్చిన ఫ్రెండ్స్ న్నారు వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా వాళ్ళే చేస్తారు
ఓకే ఓకే మీకు రాదా అండి కుకింగ్
అంటే లైక్ వండుకో వచ్చండి లై ఎగ్ కర్రీ చికెన్ కర్రీ ఓన్లీ ఆ టూ ఆ టూ కర్రీ మా టూ కర్రీస్ మాత్రం వచ్చు నాకు ఆ ఇంకా ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళకి అన్ని వచ్చు వాళ్ళు మనం హెల్ప్ చేసామనుకో లైక్ వాషింగ్ మిషన్స్ వాష్ చేసి అన్ని ఆనియన్స్ అన్నీ కట్ చేసి
ఓకే ఓకే అట్లా హెల్ప్ చేస్త
ఆ హెల్ప్ చేస్త ఉంటే వాళ్ళు వాళ్ళు చేస్తారు వాళ్ళకి కూడా బర్త్డేన్ ఉండది లైక్ వీళ్ళు ఉన్నారు కదా ఇది చేస్తారు మనం వంటతే సరిపోయింది అప్పుడు అందరం షేర్ చేసుకుంటేనే రూపం ఉంటది ఆడ ఇంకా లేకపోతే రూమ్లో ఉండలేము
తన్యమే రూమ్లో ఎన్ని వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నారా అండి రూమ్స్ లో లేకుంటే పీజీ నుంచి షిఫ్ట్ అయ్యారా లేకంటే ఫస్ట్ నుంచి మొత్తం రూమ్ లోనే ఉన్నారు
లోనే ఉన్నామండి ఫస్ట్ నుంచి రూమ్ లోనే ఉన్నామండి అంటే ఫస్ట్ మాట్లాడుకున్నామండి ఫ్రెండ్స్ అందరం కలిపి ఇలా ఉందాం అలా ఉందాం అని అందరం అడ్జస్ట్ అవుతాం అంటే ఒకరు అందరు అడ్జస్ట్ అవుతారండి అదే మాకు చాలా ప్లస్ పాయింట్ ఒకరు కాబ అదే అడ్జస్ట్ అవలే కొంచెం అంటే గొడవలు అయితయి అలా రూమ్ లో
అవున అదే జాగ్రతన్న
అంటే పీజీలో ఉన్నారా నాలా
పీజీ లోనే నేను కూడా రూమ్ లోనే ఉంటేనండి ఫస్ట్ అంటే నాకుని నేనే చేసుకుంటా అంటి
ఆహా సపరేట్ కుకింగ్న్ సింగల్ పర్సన్ కుకింగ్ ఆ
ఆ వాళ్ళ కుకింగ్ నాకు నచ్చదు నా కుకింగ్ వాళ్ళకి నచ్చదు అన్నమాట అంటే టేస్ట్ డిఫ డిఫరెంట్ ఉంటాయి కదా సో అడ్జస్ట్ కవలేక
అదే
సపరేట్ చేసుకుంటాను ఇంకా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది ఇంకా వచ్చేసా ఇంటికి
హ్మ్మ్ హ్మ్మ్ మాకు సపరేట్ అంటే రూమ్ అంటే అది అదయితే అగ్రిమెంట్ మారే ప్రజెంట్ అయితే నాకు కొంచెం చిన్న ఇంజురీ అయింది కాబట్టి ఇంటి దగ్గ వన్ంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా ప్రెజెంట్ అయితే పనిలో ఉన్నా
ఆ ఆ ఏమైందండి ఇంజురీ అంటున్నారూ
ఇంజురీ అంటే చిన్నది ఏలు చిట్లేందండి బైక్ చిన్న గేమ్ ఆదు చిట్లిందండి
ఆ
ది కొంచెం రే వర్క్ ఏం చేయలేను కదా సో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదు టెన్ డేస్ లీవ్ తీసుకని ఆ తగ్గిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తా
హ్మ్మ్ ఆ ఆ
హమ్ అదే అండి మరి మీరూ ఇదండీ లైక్ వర్క్ ఇప్పుడు కానీ రూమ్ బెటర్ అండి పీజీ కన్నా రూమ్ లో అనుకో మనం ఇష్టము వచ్చింది వండుకోవచ్చు సో లైక్ మనం ఏప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు పీజి అనుకోండి వాళ్ళు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ టైమ్ కి పెడతారు అప్పుడే తినాలి మనం కొంచెం లేట్ గా లేసినా మనూకో ఫుడ్ ఉండదు అలా అంతే ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని ఇంకా మేము రూమ్ తీసుకున్నామండి.
ఆ నిజమే. మన ఫుడ్ అయితే మనం చేసుకున్న టేస్ట్ మనకి సరిపోతది అది. పిజీ అయితే ఫుడ్ సరిగ్గా ఉండదు ఇంగా కొన్నిసార్లు అయితే టైమ్స్ కూడా మ్యాచ్ అవ్వదు. మనం నిద్ర లేచే టైం కి వాడు ఆల్రెడీ లంచ్ పెడతాంటడు. టిఫన్ అయిపోయి అలా ఉంటది మీకి కర్రీస్ చేయడం టూ వచ్చని చెప్పారుగా ఏ మేం వచ్చండి.
ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ అండి.
ఓకే ఎలా చేస్తారండి?
అది ఏముందండి చికెన్ అంటే మ్యాక్స్ అన్ని కర్రీస్ ఒకేలా ఉంటాయండి ఇప్పుడు చికెన్ కర్రీ ఉం నుకో ఫస్ట్ ఆనియన్స్ లైక్ ఆనియన్స్ కట్ చేసుకని ఇలా అది దాన్ని పిచ్చి సాల్ట్ అంటే మనకు సరిపడా సాల్ట్ ఆ పసుపు అన్నీ ఏసుకొని చికెన్ మ్యారినేట్ చేసి ఆ చికెన్ మ్యారినేట్ చేసి మ్యారినేట్ అయినా చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గానే చేసుకోవచ్చు బాగా కడిగి నార్ నేను మ్యారినేట్ చేసేస్తా మ్యారినేట్ చేసేసి ఆ లైక్ అ టేస్టుకు తగ్గట్టు కారం అయన్ని వేసుకోవాలి టేస్ట్ కు తగ్గట్టే ఎక్కువ వేయకూడదు, తక్కువేయకూడదు. అల్లం పేస్ట్ అయితే మర్చిపోకూడదు మరి. టేస్ట్ రావాలంటే అల్లం పేస్ట్ ఎయ్యాలె కదా సో ఇంకా అలా అలా వేసి ఆ లాస్ట్లో
తండ్రి
మా సైడా అండి లైక్ మీకు ఇవి తెలుసా అండి పు అత్రేయపురం పూతరేకులు ఫుడ్ అంటే అంటే అవి స్వీట్ స్వీట్ అంటే అది బాగా గోదావరి జిల్లాలో అది ఫేమస్ అండి.
ఆహా
హ్
ఓకే
మీవే మీవే ఫేమస్ ఏంటండి.
మా సైడ్లో టిఫన్ వచ్చి ఉగ్గాని బజ్జీ బాగా ఫేమస్. ఇంకా లంచ్ వచ్చి నాటికోడి పులుసు, రాగి సంగటి.
అవునండి అదే నాటుకోడి పులుసు, రాగి సంగ టి చాలా సార్లు విన్నాం. మా సైడ్ కూడా కొంత తక్కువ రాగిసంగటి చేస్తరు కాని రెండు మిక్స్ చేసుకుని తినరు మావైపు సపరేట్ సపరేట్ తింటరు.
అంటే?
అంటే లైక్ రాగి సంగటి నార్మల్గా తి అది బాగా అది వాటర్ వాటర్లా చేస్తరు, మీ వైపు గట్ గట్టిగట్టిగా చేస్తారు కదా. మా వైపు వాటర్ కింద చేసి తాగుతరు. హ్ రాగి జావా ఆ అలా చేసి అలా అలా తాగుతారు, నాటుకోడి పులుసు కూడా మా వైపు బాచేస్తారు అంటే ఓకే. ఇంకా అంటే ఇప్పుడు నాక్ నాకేమన్నా ఫుడ్స్ ఏమైనా తెలియపోతే ఇంట్లో వాళ్ళని అడిగి చేస్తా రూమ్‌లో ఒకేలా కొంతమంది ఫ్రెండ్స్ నైట్ షిఫ్ట్ ఉంటది కదా వాళ్ళు లెగరు అలా ఒకెళ ఎవరూ లేరనుకో అది ఇంకా ఇంట్లో వాళ్ళని అడిగి నేను చేస్తా అండి కర్రీస్ లై పోతే యూట్యూబ్ మిం
ఆ ఓకే అండి ఉమ్మ్ ఇంకా అండి
అది ఆ మళ్ళీ రూ రూమ్‌లో ఉంటే లైక్ మనం వీకెండ్స్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు లై క్ ఫ్రెండ్స్ ఉన్న అందరు ఉన్నప్పుడు కూడా ఆ లైక్ సౌండ్ బాక్స్ పెట్టుకొని పాటలు ఆ అంటే వేరే వాళ్ళకి డిస్టబ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా మనం ఎంజాయ్ చేసుకోవచ్చునం రా రావచ్చు ఉమ్మ్ పీజీ వల్ల అదైతే కొంచెం కష్టం అయితది కదండి అందుకే రూమే ప్రిఫర్ చేశా నేనైతే
ఆ నిజమే అండి
ఉమ్ ఏంటండి
నిజమే ఇప్పుడు మనము పేజీలో ఉన్నామంటే ఆలో ఉండదు వేరే పేజీ వాళ్ళు ఎందుకు వచ్చారు అని వాళ్ళు కొ షన్ ఏస్తారు అదే
ఉమ్మ్
లో ఉన్నామంటే మన ఇష్టం ఎలా అయినా ఎంజాయ్ చేసుకోవచ్చు మంచిగా అందరూ గ్యాదర్ అయ్యి సో వీకెండ్స్ మంచి పాటలు పెట్టుకొని మంచి కుకింగ్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ బాగుంటాదండి ఆ ఫీలింగ్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశా
ఇంగ అదే అండి ఎక్కడా ఉండొచ్చు నన్నడిగి యడ్జస్ట్ అయ్యం అనుకో మనం రూమ్‌లో అయినా పీజీలో అయినా ఉండొచ్చు అడ్జస్ట్ అయితే కానీ పీజీలో కొంచెం కష్టం అయితది కదా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఆనోన్ పర్సన్స్
అవు
ఉంటారు అదే రూమ్ అనుకో అందరు ఫ్రెండ్స్ ఉంటారు గా అవచ్చు ఉమ్మ్
ఉమ్మ్ అది అడ్జస్ట్ అందరు యూనిటీ ఉండాలి అండి దాంట్లో కూడా
ఏంటండి
ఊరికే మనమే ప్రతి దానికి అడ్జస్ట్ అయ్ యూనిటీ ఉండాలి అంటున్నా
మ్మ్ ఆ అవునండి అది కూడా కరెక్టే అండి ఏ ఉండే ఫ్రెండ్స్ బట్టి అండి ఇంక
ప్రతిదీ మనమే అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం అయితుంది కొంచెం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే మనం కూడా కొంచెం అలా అడ్జస్ట్ అవ్వచ్చు
ఉమ్మ్ ఉమ్మ్ అవునండి తే అండి ఇంకా తే ఎవరి ప్రయారిటీ వాళ్లదండి మాక్సిమమం నేనయితే రూమే ప్రిఫర్ చేస్తా
ఆ అంటే నేను కూడా అదే ప్రిఫర్ చేస్తా య అంటే ఇంకా పీజీ మొత్తం రిస్ట్రిక్షన్ ఉంటుంది
రూమ్ అనుకో ఫ్రెండ్స్‌తో కలిసి లైక్ ట్రిప్ కి అయినా పోవచ్చు అందరం అనుకుంటే రూమ్మేట్స్ బా ఎంజాయ్ చేయొచ్చండి ఇంకా అలా ఉమ్మ్
ఓకే
అదే అండి ఇంకా మరి మీరు కూడా మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతే మళ్ళీ రూమే. తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాజిమమ్.
ఆ రూమే తీసుకుంటాండి ఆల్మోస్ట్ పీజీ ఏం ప్రిపేర్ చేయను.
అదే ఇంకా ఒక టూ త్రీ మెంబర్స్ ని వెతుకొని వన్ బిహెచ్ కి తీసుకున్నా లైక్. మంచిగా ఉ. ఉంటది అంటే మం వాళ్ళు సపరేట్ బుకింగ్ చేసుకున్న రూమ్ అయితే బాగుంటది పీజీ నాకు.
అవును అండి అవును.
ఆ అవునండి కానీ మీ అంతే అండి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని మంత్స్ అండి.
ఏమో తెలియదుండి ఇంకా అద ఏం కన్ఫామ్ లేదు జస్ట్ ఇంకా ప్రజెంట్ అలా ఉంది.
అవునండి సరే సరే అండి అదే మెక్సిమం అయిపోయిన తర్వాత పోకుండా ఉండాలి. ఆ ఇంకా ఇరవై వేల్. ఇనికి వెళ్ళాలి కదా మీరు అప్పుడు ఇంకా ఫ్రెంస్ వెతుకొని రూమ్స్చ్చేసుకోండి మరి.
అంతే అంకా.
ఓకే అండి అయితే.
ఆ.
ఇకు రన్నా.
మేబా.